ఆలో హా వినిపిస్తాందా
విన్పిస్తుందీ
హుమ్ నాకు మౌనిక కాంతోచ్చింటే చిరాకుగా ఉంది రిసీవ్ కాల్స్ మనీ కూడా నాది
ఏమో నాకేం తెలిసే
చూసావ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంట రెండు కలిపి వేసారేమో తెలీదు
మ్మ్ మహితా అంత తక్కు షాక్
ఆహ్ వెయిస్టయ్యాయ్ కాల్ లిఫ్టచేయాట్లే చేస్త్ ఇస్తానా కాల్ లిఫ్ట్ చేస్తానని చెప్పి లిఫ్ట్ చేయరు లాస్ట్ కదట్ల పోతుంది
ఉన్ కావల్సిగా నువట్లనేజేయాలి వాళ్ళకి
అదే నేను చేస్తా ఇప్పట్నుంచి నేను ఎవరికి కాల్ చెయ్యను సరేనా నావల్ల అవసరనికి నాక్ చేస్తార్ పుడు అప్పుడు నేను చేస్తా అప్పుడైతే వాళ్ళే నీట్గా మాట్లాడతారు ఏం చేస్తన్నావ్
మ్మ్ ఎంజేస్తా పడుకున్న
ఎపుడింటికి
అంటే రేపు నైట్ పోతవ
ఆ ఇది సన్ఫ్లవర్ సీడ్స్ కాసినయి కానీ అవి ఇంకా ఎండ లేదు
విరిద ఎం చేస్తాన్
హ
ఇక్కడిద ఎండేద్దాం
ఆ అయితే తీస్కోదాం అని అన్న చందన మెస్సేజ్ చేసిందన్ నిన్న
ఏముంటా
నార్మల్గా చేసింది
ఉహ్మ్
సండే ఆ ఎప్పుడొస్తవ్ అని అడిగితె సండే ఒస్తత అని చెప్పి మహితాక ఎంత ఇస్తావ్ మలి
ఏమో
ఉమ్ కనీసం వన్ థౌసండ్ పైన వచ్చి నిన్న బాగున్నింది
ఉం ఇంగ ఏమోలే దని గురించి ఇప్పుడు ఎందుకులే మామూలుగా మాట్లాడు
పండుగ రోజు చికెన్ చేసినారా మీ ఇంట్లో
ఉమ్
నిన్న
తెచ్చుకున్నాం
ఉమ్
ఈ రోజు కూడా చికెన్ ఇస కూడా చిక్కెనే
ఉమ్ సండేనే పోతా నేను
ఏ
మండే రికార్డు కరెక్షన్ ఉంది మళ్ళీ ఆడ అందరిదే అయిపోయినాది ఐపోకపోతే ఏది
ఉహ్మ్
తిరుగుతా ఉండల మన సరోల్ చుట్టూ
మోనికా ఏడుంది
వల్ల తీర్మాల కి వెళ్ళారంట
ఎవరెవరు
ఏమో తెలీదు
బావోతనాడ
అడగలేదు నేను
పేమెంట్ ఎక్కడ చూపిస్తుంది అక్కడ డబ్బు అక్కడ చూపిస్తున్నాయ్
అక్కడ నార్మల్ గానే మనము ఉమ్ మనీ చెక్ చేసుకుంటామే అది కొడ్ మనీ పడిందే ముందు ఆడే చూపిస్తుతోంది చూడు ఎంత పడుతుంది అని
పేమెంట్ అనే దగ్గర కింద ఉందా
ఆ పనటు చూపిదు పడుతుంది అన్నట్టు చూపిస్తుంది చూపిస్తందా మీరు మాకంటే కొంచెం లేట్ గా చేసారు కదా లేట్ గా చూపిస్తుందేమో
ఉమ్ అవును
ఎంత కొంత ఫ్రీగా వస్తంది అది తీసుకుంటే పోయా కదా
ఉమ్ పావనికే
హుమ్ నేను అడిగలా నేను అడుగను కూడా నెక్స్ట్ సారి నుంచి నేనే చెప్తా ఏం చెయ్యాలి అనేది ఇంకేమి ఈ రోజు ఏం తిన్నారు
చికెన్ రైస్
చికెన్ రైసా
సినిమాక్ పోదాం అనుకుంటా ఆమె పోయింద్ పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ రేపటికి పోస్ట్ పోన్ అయింది
ఉహు
టెక్నికల్ ప్రాబ్ల
ఉమ్
నువొతున్నవారా
అంటే నీలా వుంది చూడు
ఆ
ఆ బాబు రిసీవ్ కాల్స్ నేనే ఎన్ని చేసినా కానీ నూట ఎనభైయే చూపిస్తా ఉందట రిసీవ్ కాల్స్ ని
సెపరేట్ సెపరేట్ ఆ
ఆ సపరేట్ ఏమ్లా ఐ థింక్ వాళ్ళు రెండు కలిపి ఎస్తా ఎసరనుకుంటా రెంట్ రెండింటికి కలిపి రెండు వేల నాలుగు వందలేమో ఐ థింక్
ఎవరికీ
రిసీవ్ కాల్స్ ఇన్కమింగ్ కాల్స్ రెండు కలిపి రెండు వేల నాలుగు వందలు అనుకో సపరేట్ సపరేట్ ఏమో తెలీదు
మోహన్ కార్కు నాలుగు వేస్ట్ ఇచ్చిన రెండు వేల మూడు వందలు ఎట్లు వచ్చినాయి అసలు
అదే రెండు కలిపి ఏసినరేమా అని నాది
ఉ
ఆ నాది కూడా రిసీవ్ కాల్స్ అయిపోయినాయి అనుకుంటా వేరే పాప చేస్తా అంటే ఇన్వ్యాలీడ్ కోడ్ అని వచ్చింది ఓహో రిసీవ్ కాల్స్ కూడా అయిపోతే నెమో కదా మనీ వచ్చేది
ఏం బా నాక్ తెలీదు
ఉ
మైతది అయిపోయినాయ
ఆ ఏమో తెలీదు అయిపోయినాయేమో నీవ్ ఎన్ని అయింటాయి ఇపాటికి రిసీవ్ కాల్స్
మహా అంటే ఒక ఐదో ఆరో అట్లా అంతే ఎక్కువేం కాలదు నాకు ఎవరు చేసినారే మహా అంటే మ ఇంటికాడునోళ్లు క చాల మౌని ఇ రెండు సార్లు చేస్తుంటది నువ్వు మూడు సార్లు చేసినవ్ దాంతోనే మూడు సార్లు వేస్ట్ ఆయుంటాది దీనికి
ఉ
విచారుచ్చ నందుంతో బాగా
హ్మ్
నైటు టి తాగనిక అని బయటికి పోయింది ఆమె వంటి గంటకి వొచ్చినం
అవును ఏందక్కడ మూవీన
మూవీ గాద్ ఇగ పాటలు మాము టోటియల డక్కు తీస్కొని ర ఒకటి వొచ్చేటప్పు స్పీకర్ తీసుకురా వొచ్చేటప్
హ్మ్
లిక్ వద్దులే లక్కీ చార్మ్
వొద్దు ఆడ మది రెండు వేల ఐదు వందలు
ఆడు వాడుకున్నా ఆ మనిషి వాడుకున్నాడు గదా ట్లో పదకొండు పదైవొందలు ఇచ్చిన మ్ ఏంజెస్తు టైం టైం పది నిమిషాలు గాదు పదకొండు నిమిషాలు బైట్ పోయింది
ఉ మ్ అంటే మనం వాళ్ళకి ఉపయోగపడే మ్య టర్ మాత్రమే మాట్లాడాల
దే అనుకుంట్
మన దగ్గర ఏముంటుంది వాళ్ళకి ఉపయోగపడే మ్యాటరు
తెలుగు లో మాట్లాడితే చాలు
ఉహు కదా
కానీ ప్రాపర్
గా మాట్లాడమని చెప్పారు
అదే కానీ ప్రాపర్
ఆ అయితే ఇప్పుడు మహితా క్ చేయడానికి అవ్వదు కదా ఆ పాపకి
అ హ అవ్వచ్ స్విచ్ అఫ్ వస్తాం అ ఇది అయిపోతానే నీకు మెసేజ్ చేస్తా చూడు
ఎవర్కి
నిక్
ఉ ఇప్పుడా
అయిపోతానే
ఆ సరే ఏం చేస్తన్నావ్ ఆ
ముస్ పడుకున్నావ్
ఉ
ఇప్పుడు బాగుందా
ఆ
మ్
బాగుంది పావని కి చేద్దాం అనుకున్నా ఆ పాప నెట్ ఆఫ్ చేసింది వైషూక్ చేద్దామని మెసేజ్ చేస్తే వర్క్ లో ఉన్నా అని చెప్పా అవసరం లేదులే అని చెప్ పిమ్ ఓకే మ్ అన్నా సరే అన్నా సరే ఆంటె మాక్ చేస్తారు కదా అప్పుడు చెప్తా
నో నో అవ్సరం లేదని
ఆ సరేలే
సర్